హలో హలో
చెప్పండీ
చెప్పండి ఏం చేస్తున్న రండి ఎలా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా
కావట్టే దండి స్కో అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు
ఆ నార్మల్ డేస్ లా ఇట్లా పిల్లలు వెళ్తున్నారా ఏం చేస్తున్నారు చికకు చేస్తూనే ఉన్నారా అండి
ఆ వెళ్తాండి కొంచె బాబే కొంచెం వెళ్ళటప్పుడు షికా చేసినా ఆ మంచి
ఊహు
ఆ
ఊ ఊ చెప్పండి చెప్పండి సార్ చెప్పండి
అ
ఊ
చెప్పండి సండే కదా ఏముందండి స్పెషల్గా
ఏం లేదండి చికెన్ తెచ్చుకుందాం అనుకుంటున్నాం మా మాక్కడ సిబిఎస్ సిలబస్ అని వచ్చిందండి అసలు ఇది సెంట్రల్ సిలబస్ అనమాట ఆ సబ్జెక్ట్లు అన్నిీ హార్డ్గా ఉంటాయి వాళ్ళ పిల్లలకి అసలు ఎట్లా వాళ్ళు ప్రిపేర్ అవుతారు అనేదే కొంచెం అసలు భలే అనిపిస్తే తెలుసా అండి
అవునా అండి
బాగా పరిపరు అైతే పల్లలు కూడా బా కష్టం ూడుతరు ఆ ఇప్పటి నుంచిలా మన అంటే కష్టం బాధ అనిపిస్తుది కానీ ఇప్పటి నుంచి పిల్లలు అట్లా చదవడం కూడా మంచిదే కద అంటే ఫ్యూచర్ ఉండది వాళ్ళకి
కాకపోతే అన్ని ఉన్నాడంండి చదువు ఉండాలి ఎక్స్ట్రా క్వాలిఫషన్ ఉండాలిండి గేమ్స్ కూడా పయాలి వాడిపియాలి మం ఒత్తిడి పెంచవద్దండి పిల్లలకి బాగా అట్ల చూస్తవ చదు చదు చదు చదు పాపం వాడు ఎప్పుడ ఆడుకుంటాడు ఏంతాడు
హ్మ్మ్
నలకుపు గంటే ఆరుకో మందిప్పాలండి స్కూల్ పోయి రాగానే ట్యూషన్ ఉంటారు ట్యూషన్ పోయి రాగానే తిను తిను అంటరు తిన్నాక ఏ ఏం పండు పండు అంటరు మరి వానీకి టైం ఎక్కడ దొరుకుతుందండి ఆడుకోవడానికిస ఇకా సండే నడి దొరికంది ఇక పిల్లలకి సబ
ఇక మరి కష్టపడితేనే కదండీ వాళ్ళ ఫ్యూచర్
కష్టపడండి కష్టపడాల కానీ ఒక గంట ఇయ్యాలండి వాళ్లకు కూడా రెస్ట్ ఇయ్యాలి ఒక గంట అడు ఇంకో మాట చెప్పాలండి
ఓక ప్ర అ కానీ అంతయినా పిల్లల అంటే పిల్లల కష్టం తప్పదుగా వాళ్ళకి
అవును చెప్పండి ఏం స్పెషల్ ఏం చేస్తున్నారు ఎలా సండే కదా క ఎన్నావాల స్తున్నారు బయటికి వెళ్తున్నారా
కుబల కానీ ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు
ఆహ
మ్మ్ వెళ్ళాలి వెళ్తేనే అప్పుడప్పుడు కొంచెం మైండ్ రిలాక్సేషన్ ఉన్ టది
అవును
వెళ్తాం వెళ్తాం అప్పుడప్పుడు వెళ్తాం మీరు వెళ్తారా బయ టికి
వెళ్తాం అండి సండే కదా
అట్లా వెళ్ళాలని ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకు కు పోవాలండి ఎప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే
ఆ ఇప్పుడు ఎండ కదా అండి ఫ్రెండ్స్ తో బయటికి కెళ్ళక సాయంత్రం ప్రేమం తీసుకెళ్తాం అండి
అది కూడా నిజమేలేండి కానీ కొంచెం కష్టం ఎందుకంటే వాళ్ళకు కూడా రిలాక్సేషన్ ఉండాలి కదా అట్లా అందుకని
ఉండాలిగా అని సాయంత్రం తీసుకెళ్తాం అప్పుడు సిక్స్ కట్లా ఆ ఎండకి ఏమిస్తారు పిల్లల్ని తీసుకెళ్ళాలి ఎవడ
మ్మ్ హ్మ్ పర్లేదండి మీరు
మీరు ఎల్లారా అండి బయటికి
మ్మ్ వెళ్తా మా ఆయన తీసుకెళ్తాడు నేనన్న సండే సండే తీసుకెళ్తాడు బయటికి అండ్ జ్యూస్లిప్పిస్తాడు పర్లేదు నని బాగా చూసుకుంటాడు మా ఆయన మా పిల్లల్ని మేము పార్క్ కెళ్తాము వెళ్దాము మంచినే వెళ్ళొస్తాం తిరుగుతూ ఉంటాం బయట అప్పుడప్పుడు ఐస్ క్రీమ్స్ కానీ బిర్యానీ కానీ తీసుకెళ్తురాండి వెళ్తాం అప్పుడప్ అ
అవునా పట్ల పట్ల అంటే బానే సు
పర్లేదు బానే చూసుకుంటడు
ఆ హా ఓకే మరియ్యాల ఏం ప్లాన్ చేసిండ్రండి
మీరు బయటకెళ్ళే అవసరం లేదన్ మే పిల్లలు ఇవాళ సండే కదా వాళ్ళు ఆడుకుంటరు మళ్ళీ మన వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందు పోన్ ఆలోచిస్
ఆహ బయటికి తీస్కెళ్తే పార్పి కట్టా దూరం తీస్కెళ్తే అక్కడ కూడా ఆ కుంట కదా అండి
మ్ అది కూడా నిజమేలే గనీ ఇగ చూడాలె
అ మేం మాత్రం పోయి వస్తాం బై
మ్ హ్
చెప్పండి ఇంకేంటి వంట ఏం
ఈ అప్పాలె ఇంకా ఇప్పుట్ వరకే రైస్ కడిగినండి చికెన్ వస్ స్తే చికెన్ ఇద్దాం అనుకుంటున్నాం. చూడాలె
ఆ
మ్
బాగుంటుందండి చికెన్
మ్ బాగుంటదండి.
అవునా ఫ్రైయా లేకుంటే ఫుల్ లేకుంటే సుపా చెప్పండి ఇప్పుడ్ అవసరమా చికెన్
హెల్త్ బాగుంటదండి పచ్చి పులుసు గిట్ల చేయాలి కదా లేకుంటే కడు ఉంటే కడుతోనీ చల్వసార్ చేయొచ్చు. చల్వసార్ చేసి అప్పుడే పెరుగేయచ్చు.
సమ్మర్లో బాగుంటుం
అవునం డిసెంబర్లో బాగుంటది తింటారా సమోసా
చేస్తామండి మా వైఫ్ అన్నీ చేస్తాది.
పర్లేదు బాగా వంటలు వచ్చా
ఏదో అట్ల వొస్తయి పర్లే అవునండి. చెప్పండి ఇంకేం ఏం సంగతులు ఏం చేస్తున్నార్ ప్రస్తుతానికయి కీ చికెన్ వచ్చేవరకు మ్
అట్లా ఏం లేదం
పొద్దున ఏం అన టిఫిన్ ఆండీ
ఆ పొద్దుగాల టిఫిన్ చేసను ఇడ్లీ ఉ
అవునా తిన్నరా అందరూ
ఆ తిన్నారాడీ
పిల్లలు
పిల్లలు కూడా పిల్లలు ఈ రండి హాలిడే వచ్చినదో వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిళు
అవునా
వాళ్ళు ఉంటే కొంచెం సందడిగా ఉంటది లేకుంటే ఇక బోర్ బోర్ అనిపిస్తది వాళ్ళు ఉంటేనే మంచి అనిపిస్తుందిండి
లేకుండా బోర్ పిల్లలు కదా మస్తు అనిపిస్తదీ
అవునండి ఉంటేనే వాళ్ళు ఉండాలంటే ఉంటేనే బోరు ఉంటంది లేకపోతే వాళ్ళ ఎట్లా అనిపిస్తా ఉంటారు అ మీ పిల్లలుఎటైనా వెళ్తారా ఇంట్లోనే ఉంటారా హాలిడేస్కి ఇట్లా హాలిడేస్కి ఇలా వెళ్తారా అండి మీ పిల్లలు
వెళ్తారు వెళ్తారండీ
మ్మ్
వెళతడు పంపిస్తాం వాళ్ళ ఇంటికి పోతడ స్నేహం ఉంటారు పక్కనేద
ఆ ఆ
అ ఇంకా
ఆ
సినిమా చూసారండి ఈ మధ్య
ఏం లేదండి
అవునా
ఇగ పిల్లలు ఉంటేనే పోత వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదాండి
హ ఎ స్కూల్ అండి పిల్లలు గవర్నమెంట్ లో కూడా స్టడీ బాగుంది కదండి ఇప్పుడ్ ఇంగ్లీష్ మీడియం కదండి కదా అండి ప్రైవెట్లు అంటే వాళ్ళ ఫీజ్ లేకపోతున్నాయి ఇలా కూడా సేమ్ స్టడీ మంచిగనె ఉంది కదండి
అది కూడా నిజమే లే కాని కొంచెం చెప్తే వినరండి పిల్లలు
హ
బయట పంపిస్తే అ ఆగమైతరని పంపిస్తున్నా
అవునా బస్సా అండి లేకుంటే బై వాకా సైకిల్సా బైకా ఎట్లా బే
లేదండి బస్సే వస్తది బస్కి పంపిస్తాం బస్ ఎక్కిస్త మార్నింగ్
అవునా అట్లా మల్ల ఫేజ్ ఎక్కువగద అండి హమ్